హలో
హలో అండి
హాయ్ అండి వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి
ఏం చేయ్యట్లేదండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారండి
నేను పర్లేదండి బాగున్నాను
ఏం చేస్తున్నారండి
ఏం చేస్తామండి ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా ఏమన్నా చేసుకొని తిందామని ఆలోచ చేస్తూ ఉన్నానండి
ఓకే వంటలు ఒచ్చా అండి మీకు
ఆ బాగొచ్చండి వంటలు నేను చేసే వంటలు మా రూమ్ లో ఉండే వాళ్ళు అడిగి అడిగి అడిగి అడిగి తింటారండి
ఓహో అంత బాగా చేస్తారన్నమాట
అవునండి
ఏం వంటలు చేస్తారండి అంటే ఇప్పుడు ఒక ఒక్క ప్లేస్ లో ఒక్కొక్క మంచి ఫుడ్ ఉంటది కదండి
అవునండి మా సైడ్ అయితే చాప చాపల పులుసు ఫుడ్ ఉంటుందండి చాపలు అంటే మేము తెచ్చి చేయలేం కదండి ఇక్కడ అందుకని చికెన్ ఫ్రైలు చికెన్ కర్రీలు ఆ మళ్ళీ అప్పుడప్పుడు కారంగా పచ్చడి చేస్తానండి నేను భలే ఉంటుందండి పచ్చడి మీకు ఆ రెసిపీ చెప్తాను ఖచ్చితంగా ట్రై చెయండి ఒకసారి మీరు కూడా తీసుకుర
ఓకే అండి చెప్పండి నేను
మీరు తీసుకెళ్ళండి ఆఫీస్ కి మీ కొలీగ్స్ కి అట్లా ఇవ్వండి
ఓకే అండి మీరు చెప్తే నేను ఖచ్చితంగ ట్రై చేస్తానండి
ఆ ఓకే అండి
ఎలా అండి అది
ఆ పచ్చిమిర్చి తెలుసు కదండి మీకు
అవునండి
ఆ పచ్చిమిర్చి తీసి పెట్టుకోండి పక్కన చింతపండు కొంచెం నానబెట్టుకో ఉండాలండి దీనికి
ఓకే
ఆ వేరుశనగ పప్పులు
ఆ
వేరుశనగపప్పులు అవంతా తీసి పెట్టుకో ఉండాలండి వేరుశెనగపప్పులు టమోటాలు ఎర్రగడ్డలు ఆ చింతపండు నాన పెట్టుకో ఉండాలి
ఓకే
పచ్చిమిర్చి తీసుకొని ఉండాలి
ఉం
ఇవన్నీ తీస్ పక్కన పెట్టుకో ఉంటే ఒక బాండవాప్ గ్యాస్ మీద పెట్టీ
ఉమ్ ఉమ్
నూన పోసీ
హుమ్
ఆ పచ్చిమిర్చి వెయ్యాలండి
ఓకే
ఆ పచ్చిమిర్చి వేసిన్ తర్వాత కొన్ని ధనియాల గింజలు కొన్ని జీలకర గింజలు ఎ య్యాలండి
ఆహా
బాగా ఏంచాలండి అవి చిట్టపట్టా చిట్టపట్టా అని పగుల్తాయండి
ఓక్కే అవి సౌండొస్తాయ్ అన్మాట
ఆ సౌండ్ వస్తాయండి సౌండ్ వచ్చీ కొంచెం మెత్తగా అయ్ అంటే చూ కనిపిస్తుందండి ముడతల్ ముడతలుగా మెత్తగా ఐతాయ్ అంటే బాగా మగ్గినట్టండి
ఔనవును
అప్పుడూ బాగా ఏంచుకోనీ ఇంకా తీసేస్కొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలండి
ఓకే అండి
ఆ తర్వాత ఏం జేస్తరంటే
హూమ్
ఆ తర్వాత మీరూ టమోటా
ఆ ఆ
ఎర్రగడ్డలు అవి బాగా కోసి పెట్కోఉండండి పెద్దవిగా కోసుకున్నా పర్లేదండి ఎందుకంటే మనం దంచుకుంటామో లేదా మిక్సీలో వేస్కుంటాం కదా
ఔనవునండి
ఆ పెద్దగా వేస్కొని బాగా మగ్గించండి టమోటాల్ని ఎర్రగడ్డల్ని
ఓక్కే అండీ
మంచిగా మగ్గిచ్కోనీ ఆ బాగా వాడిపోయిం తర్వాతా ఆబ్ కిందకి దించేస్కోండి ఆ దించేస్కున్న తర్వాత ఏం జేస్తారంటే అండి ఆ ఇంకొక నార్మల్ అసలు ఆయిలే తగలకూడదండి
ఓక్కే అండి
ఇంకొకా గిన్నో లేకపోతే ఏదో ఒకట్ పెట్కొనీ ఇవీ ఉన్నాయ్ కదండి వేరుశెనగ పప్పులూ
ఔనవునండి
ఇవేసి బాగా వేంఛమ్ డి
ఓక్కే అండి
అవి మంచి స్మెల్లు రావాలీ ఆ బాగ్ ఏగిన్ తర్వాత
ఓకే అండి అంటే అది బాగా ఫ్రై అయినప్పుడు స్మెల్ వస్తది గదం
ఆ ఔనండి ఆ మంచిగా ఏగాలండి అవీ వేరుశెనగపప్పులు
ఓకే అండి
వేరుశనగ పప్పులు వేగిం తర్వాతా ఇంకొక గ్లాస్ లోచే ఒక చాట తెలుసా అండి మీకు
ఔన్ తెలుసండి
ఆ దాంట్లో వెయ్యాలండి వేసిన్ తర్వాత ఆ చనగ పప్పులు వేసి బాగా నలపాలండి పై పొట్టు తీసేయాలండి
ఓకే ఓకే
ఓకే బాగా పొట్టు తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే అండి ఇవన్నీ తీసుకెళ్ళి రోట్లో దంచితేనే అది టేస్ట్ వేరండి.
అవునండి రోట్లో టేస్ట్ బావుంటుందండి కానీ ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకు తుందండి అలాగా
మ్మ్ మీరు పాటించాలండి రోల్ రోళ్లు అలాంటివి తెచ్చుకొని పాటించాలండి.
కానీ మనము టౌన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ అవ్వదు కదండి.
అవునులే అండి టౌన్ లో ఉండే వాళ్ళకి కవ్వదు మేము పల్లెటూరులో ఉంటామండి. మా ఫ్యామిలీ అంతా ఉమ్మ్ బావుంటుంది.
పుట్టిందండి పల్లెటూరులో అ అంతా నార్మల్ గా నేచర్ గానీ, ఫుడ్ గాని, మనం చేసుకునే విధానం గానీ
ఆ అవునండి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి రోడ్ దగ్గరే ఉండాలండి. రోటీ దగ్గర కూర్చొని రోట్లో ఫస్ట్ శనగ పప్పులు వేయాలండి.
ఓకే
బాగా దంచాలండి మెత్తగా అవ్వాలి.
ఓకే అండి
మెత్తగా అయిన తర్వాత తగినంత ఉప్పేసుకోవాలండి.
దాంట్లోకి సరిపడే ఉప్పు
ఉప్పుసుకోవాలండి మంచిగా నూరేసి నూరిన తర్వా తి ఏం చేయ్యాలంటే పచ్చిమిర్చి వేయ్యాలండి.
పచ్చిమిర్చి పచ్చిమిర్చా అండి ఆ హఆ
పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా దంచాలండి అది కూడా పచ్చిమిర్చి మంచిగా మెదగాలండి.
ఆ ఆ
తర్వాత చింతపండు మనం నానబెట్టుకున్నాం కదండి తగినంత
అవునవునండి
అది వేసి ఇంకా మంచిగా దంచాలండి.
ఓ దాంట్లోకి వేసి మొత్తం అన్ని దంచాలి ఒక్కొక్క
ఆ ఒక్కొక్కటి ఫస్ట్ ఒక్కొక్క టి ఒక్కొక్కటిగా వేసి ఒక్కొక్కటి మెదిగిన తర్వాత ఇంకొకటి ఒకటి మేదిగిన తర్వాత ఇంకొకటి అట్లా అన్ని వేసి లాస్ట్ లో టమోటా వేసి బాగా దంచి మెత్తగా అబ్బా స్మెల్ అసలు మీరు నోట్లో నోరురుతుందండి.
అవునండి మీకు నోరురు తున్నట్టుంది కదాండి చెప్తుంటే హ్హ్హ్హ్ చెప్తుంటేనే
అవునండి దాంట్లోకి ఒక ఆమ్లెట్ వేసుకొని తినండి. మీరు ఆహ్ స్వర్గంలోకి వెళ్ళిపోతారండి.
ఓకే అండి నేను తప్పకుండా ట్రై చేస్తానండి.
ఆ ఇవ్వు ఇప్పుడు అదంతా బాగా దంచేసిన తర్వాత రోట్లో తీసేయండి బయటికి
ఓకే
అప్పుడు వేడి వేడి అన్నం ఆ రోట్లో వేయ్యడి ఆ రో ఆ పచ్చట్ని కొంచెం పచ్చడి ఉండించుకొని కొంచెం బాగా కలుపుకొని ఆ రోట్ నుంచే తినం డి అబ్బా సూపర్ ఉంటుందండి
మీరు చెప్న్నారు కదాండి ఖచ్చితంగా ట్రై చేస్తానండి మీరు చెప్పే ప్రాసెస్సే నోరురిస్తున్నారండి మీరు
ఆ అవునండి చాలా బాగుంటుందండి ఇక్కడ చేసుకునే దానికి వీలు లేదండి
ఉమ్ అవునండి అంటే ఇక్కడ మనము టౌన్స్లో ఉ ఉంటాము మేము మా కుట్ట ఓ ఉండదు పల్లెటూరులో అయితే బాగుంటుంది
అవునండి
ఉమ్
ఓకే అండి థ్యాంక్యూ సో మచండి చాలా మంచి విషయాలు చెప్పారు
మాకైతే ఇంకా నేనైతే అంటే బాగా నాకు వచ్చేది టమాటా పచ్చడ అండీ
ఓకే
టమాటా పచ్చడి బాగా చేస్తానండి నేను ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా అందరు చిన్న చిన్నగా కట్ చేసేసి టమాటోలు ఫ్రై లా చేసేసారు కదండి
ఆ
అలా కాకుండా ఆ టమోటో పెద్ద పెద్దగా కట్ చేసేసి బాగా ఫస్ట్ టమోటో తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఆ కొంచెం కొబ్బరి తురుముకొని పెట్టేసుకోవాలండి ఇవన్నీ పక్కన తర్వాత తెల్లుల్లిపాయలు ఇంకా కొంచెం కొత్తిమీర ఆకులు కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టాలి ఫస్ట్ వచ్చేసి పప్పులు ఎంచాలండి బాండ్లీలో
ఆ
పప్పు ఏంచిన తర్వాత అవే అండిసన ఇవి ఉంటాయి కద అండి పప్పు పప్పులు వేరుశనఖపప్పు అ ఏం చేసి పొట్ట తీసి పొట్టు ఉంటుంది కదండి పొట్టు తీసేసి పక్కన పెట్టాలి తర్వాత ఒక బాన్లీలోకి ఆయిల్ వేసేసి ఇవన్నీ అంటే కట్ చేసుకున్నట్టు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఎంచాలండి తర్వాత జీలకర్ర బాగేసేసి వంచిన తర్వాత వాటర్ వస్తాయి కొంచెం కొంచెం మనం కూడా ఎక్స్ట్రా యాడ్ చేయ్యాల వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేయాలండి ఒక ఐదు నిమిషం
ఆ
దాని తర్వాత మనము కొబ్బరు ఉంట కొబ్బరి వేయాలి తర్వాత కూడా మూత పెట్టేసి కొంచెం కొత్తిమీర ఆకులు కరివేపాకు ఇవేసేసి మూత పెట్టాలి ఇంకో ఐదు నిమిషాలు ఇది మగ్గిపోతుంది ఆ టైం మగ్గిన తర్వాత ఈ పచ్చి పప్పు లు ఉంటాయి కదండి ఏంచినవి శనగపప్పులు అవి పొట్టు తీసేసి ఉంటాం కదా సపరేట్ ఏంటాయి కదా సో మనం చేసుకున్న పచ్చడి అది వ్ ఏంచిండేది వచ్చేసి ఆరబెట్టాలండి ఫస్ట్ అం టే వేడిపోయ్యేదాకా చల్లరేదాకా పెట్టేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఏం చేయాలి మిక్సీ పట్టాలి దాన్ని జార్ లోకేసేసి మిక్సీ పడుతాం మిక్సీ తర్వాత కొంచెం అప్పుడు మిక్సీ పట్టేటప్పుడు పచ్చి ఆ ఫస్ట్ శనిపప్పులు లేకుండానే మిక్సీ పట్టాలి
ఆ
ఒక్కసారి ఇట్లాని ఆఫ్ చేయాలండి తర్వాత శనిపప్పుల వేయాలి
ఓకే
ఎందుకంటే అవి శేనపప్పులు ఎక్కువ నున్నగా అవ్వకూడదు
ఆ
మనం అన్నంలోకి గాని ఏమైన తింటుంట్ టే నోరుకు తగలాలనమాట అవి అవి ఇంకా మనము అట్లా వేసుకొని మిక్సీ పడతాం కదా అండి మిక్సీ పట్టేసి అదే బాన్లీలోకి ఆయిల్ వేసేసి ఆ ఎండు మీర్చేయాలండి రెండు మిర్చి ఒక్కటో రెండో తుంచేసేసి కొంచెం ఆవాలు వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలన్నమాట ఆ వేసేసి మనము ఇక్కడ మిక్సీ పట్టింటాం కదండి దాన్ని దాంట్లోకి ఏసేసి బాగా కలిపేయాలి కలిపేసి వేడి వేడి అన్నంలో కి మీరేసుకొని తింటుంటే అండి ఒక్కొక్క ముద్ద అమృతంలాగా ఉంటుందండి
సూపర్ అండి
మ్ మీరు ఈసారి ఇంటికేళ్తే చూడండి ట్రై చేసుకోండి అంటే ఇది ఈజీ ప్రాసెస్ అండి మనం పచ్ అది పచ్చడి కాకుండా ఫ్రై లా చేస్ కొని అన్నంలో కలుపుకొని తింటాము అది బాగుంటుంది టేస్ట్ కానీ ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్
ఓకే అండి
ఓకే అండి
నేను ట్రై చేస్తానండి చాలా బాగుందండి మీరు చెప్తుంటే
ఓకే అండి మీరు చెప్పిన ఇంగ్రీడియంట్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి
ఖచ్చితంగా ట్రై చేసి మీ ఆఫీస్ వోళ్ళకి ఎత్కోబోండి
సరే అండి పక్కా తీసుకబోతానండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మం
మ్ థ్యాంక్ యూ అండి మీరు మంచి సమాచారం అందించారు బాయ్ అండి థ్యాంక్ యూ